హలో వినిపిస్తుందా అండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లే
ఆ
హ్మ్ మాక్ కరెంట్ లేదు కాళీనే ఆ అవును మార్నింగ్ నుంచి లేదు
మాకు ఇప్పుడు అలాగే ఉంది వర్షం వచ్చే లాగే ఉంది మరి ఈ క్ననన కొడుతుందో తెలీదు మీకు ఇప్పుడు వర్షం ఓస్తుందా అక్కడ
మీకూ ఇప్పుడేం రాట్లా కాని వచ్చేలాగుంది నిన్న బా పడింది హ్మ్
మబ్బు ఉంది కానీ మాకు ఇక్కడ ఏం పడడం లేదు ఉమ్మ్ అవును బాగ్బడింద
ఉ చాలా బా పడింది
మాకు జస్ట్ కొంచెం కొంచం అట్లా వచ్చంది
మీకు పర్లేదా నేను
లేదు మా కూడా నైట్ ఏమో ఫుల్లు మెరిసింది గానీ ఏ వర్షం రాలేదు
ఆఓహో ఉమ్
అఉమ్
తిన్నారా
ఊమ్ తిన్న
హ్మ్
మద్యనానికి కూడా కుకింగ్ స్టార్ట్ చేస స్తున్న పప్పు చేస్తున్నా ఏంటి మా ఆయన వేరేం తినడు ఊత పప్పుంటే తింటాడు ఆ వేరే ఏ చేసినా నీ ఇంకా అసలు అన్నం అనేది సగం మిగిళ్ళిపోతది మా ఇంట్లో
ఆ
చేసిన దాంట్లో సగం మిగులుతుంది తినడు తను కొంచెమే తింటాడు పప్పు అయితే బా తింటాడు ఇంకేం
ఏం చేస్తున్నారు
ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీని ఏం చేయలేదు ఇప్పుడైతే ప్రెసెంట్ కాలి నే ఓకే
హ్మ్
కాలేజీ లో ఏమన్నా ప్లేస్మెంట్స్ హలో
ఆహా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాలేజ్ కి వెళ్తే స్టార్ట్ అయితుంది
అవుతుది హ్మ్ మక్సిమం నువ్వు ప్లేస్మెంట్ లోనే ఆ ఏదైనా జాబ్ తెచ్చుకో ప్లేస్మెంట్ ఎందుకంటే బయటికి పోయి కోర్స్ లు చేయాలి టైం
బయిట
మా సిస్టర్ కూడా మొన్న రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ జాబ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట సాలరీ కానీ పాపం తనకు అసలు ఇట్ తన్ని అంటే తను ఎంబిఏ చేసుకుంటూనే పక్కన తను వెళ్ళి కోర్సులు చేసింది కానీ ఆ పాప ఐటీనే కానీ ఆ పాప అస్సలు ఏడుస్తుంది బాధపడుతుంది మా మా టార్చ భరించలేక ఏదోటని ఇరుకుంటుందంట తనకి ఇష్టం ఇష్టం లేదంట దాంట్లో చేయడం
ఐటి సైడ్ ఇష్టం లేదేమో
ఐ టీ నే ఇష్టము కానీ చిన్న చిన్న దాంట్లో చేయను అంటుంది పెద్ద పెద్ద దాంలో రా ఇంటర్వ్యూ పోతుంది కానీ థర్డ్ రౌండ్ లో డాలి కానీ చిన్న చిన్న దాంట్లో చే కొ చెప్పుకోవాలంట చెప్పు ఇది పలానాని చెప్పుకునేటట్లు ఉండాలంట అది
ఆ అవును లే
ఆ ఇప్పుడు తను ఆ తను ఒక గోల్ ఉంది అని బాధ పడుతుంది కండ్ల నిండా నీళ్లు పెట్టుకొంది ఇంకా మీకేం పోతనలే ఏదో ఒకటి అంటుంది
అంటే ఇప్పుడు ఏదైనా స్టార్టప్ కంపెనీ దాంట్లో అట్లా వచ్చింది వచ్చిందేమో
ఉ ఏదో పాపం ప్రెజెంట్ ఏదో ఒకటి లే అని చేసుకుందట ఏమో మా ఇంకా ఏం మా నాన్నకి చెప్పులే మేము మా నాన్న ఏమంటాడో చూసి
ఇప్పుడు వచ్చిందని ఇంకా చెప్పలేదా
చెప్పలేదు మా నాన్నకి
ఎందుకు
ఆ బాబు ఇష్టం లేదు
చెప్పడం ఇష్టం లేదా ఇంట్లో చెప్పడం జాబ్ వచ్చిందని ఊ హు ఆ ఉ హు అందుక చెప్పలేదు
అది చేయడం ఇష్టం లేక అదేదో మరి రాసుకున్నాను కంపెనీ పేరు ఏది ఇదిదో ఇంకోకటి ఆక్స్పోర్ ఉంది ఇంకోటి మంచి కంపెనీ అంట అది థర్డ్ రౌండ్ ఇప్పుడు ఉందంట అది ఇప్పుడు తను అంటది
కంపెనీ వస్తే చెబుదామని చెప్పలే
ఆ లేదు ఆ ఏదో ఒకటి ఏదో ఒకటి బుగలు చెప్పినచ్చి మళ్ళీ బొబ్బిలి సింహం
ఇప్పుడు మనం జాయిన్ అయిపోతే ఈజీగా టూ ఇయర్స్ చెయాలి
అది అదే తను టూ ఇయర్స్ కనీసం టూ ఇయర్స్ దాంట్లో ఎరుకోవాలి కనీసం మినిమం అన్నా వన్ ఇయర్ ఉండాల్సి వస్తుంది అది నాక అంత అక్కడే వెళ్ళిపోతుంది అని బాధపడుతుండి వేరే వచ్చినా పోయేకుండదు ఇంకా వేరే దాంట్లో పోయ్యకుండదు
అవును పొయ్యేకుండదు ఉండాలక్కడే
ఉండాలి అక్కడే మ్మ్
గుడిత్ న టెన్షన్ టెన్షను
మ్మ్ మీకెట్లా ఉంటదో ఏమో అందుకే మీరు ఆ అ ప్లేస్మెంట్ వచ్చేదట్లు చూసుకోండి
ఆ దానికే ఆలోచించుకుంటా ఏమన్నా అంటే మాకి ఆ గ్రూప్ గ్రూప్ లో పెడతారు గాని దాని గురించి ఏంది ఆ కంపెనీ గురించి ఎట్లా ఏముంటాయో ఏం చెప్పరు
వస్తు వస్తుంటాయి కదా అ ఫ్లిప్ కార్డ్ ఫ్లిప్కార్డు అమెజాన్ ఇట్లాంటి వచ్చినాయి వెళ్ళిపో
అమెజన్ అది అవి అప్ అప్లై చేసుకోడానికి ఇంకా పెట్లేదు
పెట్లేదా ఆ
అంటే నార్మల్ గా ఇంటర్న్షిప్వి అవి పెడుతున్నారు
మ్మ్
చూడాలి ఐటీ కాకుండా కోర్ సైడ్ వచ్చిన పర్లా
మ్మ్ ఇంగా మీకు వన్ కాదు ఫోర్త్ ఇయరు
మ్మ్
ఒక్క సిక్స్ అంటే ఆ వన్ సెమ్ ఏ కదా
ఆ వన్ సెమ్ ఉంటది ఇంకా వన్ సెమ్ ఉండదు ఫోర్ మంత్స్ మ్మ్ మ్మ్
ఇప్పుడు నీకు ఇంకా టూ టూ సిమ్స్ ఉన్నాయా
ఇంకా ఫోర్ వన్ వన్ సెమ్ ఉంటంది ఇంకా ఫోర్ టూ లో ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ రెండు ఉంటాయి
ఆ ఇంకా నకు ఇంకా వన్ ఇయర్ పడుతుది
వన్ ఇయర్ కానీ కాలేజ్ లో ఉన్నంత వరకు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ లో ప్లేస్మెంట్స్ ఉంటాయి అప్పుడే చూసు
అప్పుడే చూసుకోవాలి అదే
హ ఏమైతదొ ఏమో
ఆ
ఇప్పుడు ఏందంటే ఐటి సైడ్ ఏందంటే ఐ ఇంకా ఏది కొత్తది వస్తే అది నేర్చుకోవాలి చదువుకుంటునే ఉండాలి అది పెద్ద పని
అంటే కొద్ది కొద్ది వస్తుండే కొద్దిీ మనం అప్డేట్ అయిపోతూ ఉండాలి అవి చదువుతూ ఉండాలి ఇప్పుడు ఏ వచ్చిందంట కదా ఏ అయి
ఆ అయ దాని గురించి చదగాలి ఇప్పుడు ఇంకా క్వాంటమ్ అని ఏంటంటో
ఆ ఏ చనాా కష్టమ అంటా మా సిస్టర్ అంటది
అసలు మాకి సిఎం నార్మల్ బేసిక్సే చెప్పరు సేయసి వాళ్ళకే జపురు
ఆ మీరు చదివేది ఇప్పు మంచి కాలేజీ కానీ ఆ కాలేజ్ కి తగ్గట్టుగా ఉండా నకు ఏమంటారు స్కిల్స్
ఏంఓస్యి మా సీనియర్స్ క అయితే బాగానే వచ్చినాయి మాక్కడ అట్లే వస్తే
ఈ లేై మా ఏమో ప్రిపేర్ అవుతూ ఉండండి ఒక మీ సీనియర్స్ ని అడుగుతు ఉండండి ఏమేమి అడుగుతారు అక్కడ ఇంట్రెస్ లో అని
రెడీ మా సీనియర్స్ తో ఇంకా కొంచెం ప్రిపేర్ అయితే
ఆ
ఏం స్కిల్స్ లేవు ఫస్ట్ మాకి
అది మెయిన్ స్కిల్స్ ఉండాలి స్కిల్స్ అంటే కాలేజ లో నేర్ించాలి కదా మనకిళ్ళ నేర్పిస్తనే వచ్చంది
అంటే అసలు అంటే ప్రైవేట్ కాలేజెస్ లో అయితే కొంచెమన్నా నేర్ సార్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కడ పట్టించుకోరు ఏం చేయరు ఏం చెప్పరు క్లాస్లే చెప్పరు
ఫ్రీగా వదిలేస్తారు పేరుకి పెద్ద కాలేజీ ఫేమస్
ఆ ఏం చెప్పు చెరు మేమే అన్ని చదువుకోవాలి మేమే తక్కోవాలి ఎగ్జామ్స్ ఉంటే రే రేప్ ఎక్సమ్ అంటే ఈ రోజు చదువుతారు అందరు
అది అట్లుంటది
క్లాస్లు ఏం చెప్పరు అటెండెన్స్ వేస్తారు పంపించేస్తారు ఒక్కొక్కసారి అయితే అటెండెన్స్ కూడా ఈ క్లాస్ లో వేసుకోరు
తగిన వాళ్ళ కాలేజీ పేరు రావాలని చెప్పి మంచిగా స్కీస్ ఇస్తారు బాగా బయట అమౌంట్ కూడా కట్టించుకని కూడా మనతో సపరేట్ లెక్సులర్స్
పెడతారు గవర్నమెంట్లు అట్లా కాదు
వదిలేస్తారు వాళ్ళు లేదు వాళ్ళ పని వాళ్ళ జీతాలు లక్ష లక్షలుతారు వాళ్ళ జీతం తగ్గట్టుగా వాళ్ళు చదువు చెప్పరు
చెప్పర్లు ఎప్పారు
ఏదో బిర్యానీ వేసిన పేరు
కష్టం అసలా
ఆ
బుక్స్ ఉండవ్
మీకు ఈ లైబ్రరీ లేదా కాలేజ్ లో
ల ఉంది లైబ్రరీ ఆ అంటే దాంలో ఎవరు బోరు ఎవరో పోయి చదువుకుంటారు దాంట్లో
కావాలనుకుంటే బుక్స్
ఉంటాయి ఇంకా అంటే మేము మాకు అలవాటు లేదనమాట బీటెక్ స్టార్టింగ్ నుంచి మే బుక్స్ లో చదవం ఫోన్ లో చేసే చదువుతామ సడన్ గా బుక్ లో చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు
కూడా మనము డౌన్లోడ్ చేసేసుకొని
పెట్టే ఒక్క డౌన్లోడ్ చేసే గ్రూ లో పెట్టేస్తారు ఇంక అందరు అదే చదువుకుంటారు లేకపోతే ఇంగ ఉన్నాయి కదా ఇప్పుడు టెక్నాలజీ నుంచి చట్జిపిటి
ఆ
అవును అందుకే ఏం తెలీదు అసలు ఆ బుక్స్ నేమ్స్ కూడా తెలీదు
అదే కదా కానీ నేను చదువున్నపటికీ టెన్ ఇయర్స్ అయియంద అంక నాద అయిపోయి కంప్లీట్ పో ఫుల్ స్ట్రిక్ట్ గా వచ్చనా స్
అవును అప్పుడు బాగుండలే
ఎంత స్ట్రిట్ అంటే వామ ఊపిరు పిలుచుకొని ఇకిపోరు మమ్మల్ని ఒక్క రోజు కాలేజ్
మేము అస్సలు పోనే పోము
ఆ కాలేజీ పోక్కకున్నాం అనుకో ఒక రోజు పేరెంట్స్ కాల్ చేస్తండ్రీ
ఆ అవును ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లో అట్లా చేస్తారు
వన్ వీక్ కాలేజ్ నాను వన్ వీక్ కాలేజ్ ఎగ్గొటేసిన ఇం ప్రోగ్రామ్స్ కదా ఆన్ పోకోకుంటే ఏం చేసినారు నా పేరుని పెట్టినారు బాడు కంది నా పేరుని కాదు ఎగొట్ వాళ్ళందరు పేర్లు రాసారు బోర్డు మీద పేరెంట్స్ తో బయట
ఉ అయ్యా అంటే ఇంట్లో తెలుసా మీరు పోలేదని
ఓ తెలీదు పేరెంట్స్ కి కాల్ చేయండి పేరెంట్స్ పేరెంట్స్ తో కాల్ అన్న చేపిండి లేదంటే పేరెంట్స్ నన్నా పిలుసు మీ పేరెంట్స్ అన్నా పిలుచుకురాండి అని చెప్పినారు న్ వీక్ కాలేజ్ పోలేదంటే అప్పుడు హాస్టల్ కద మేమంతా రూమ్ లో ఉంటిమి మా సిస్టర్సూ అవునా ఉంటిమి ఇంకా అప్పుడు ఏం చేద్దామని మేము ఇంకా మా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీతో మా వాళ్ళు బాగా క్లోజ్ అంకుల్ వాళ్ళ డాడీతో చేపించి ఇంకోసారి అట్లా
మాకు అట్లే ఏం చేయరు కాలేజీకి పోకపోతే
కాలెజె రాణిరు ఇంకా ఎన్ చెస్థమ్ పెట్టిండారు కాలేజ్ నువ ఏంటి మేము అక్కడికి ఏం చేసినావు నువ్వు వారం రోజుల అంత అంటే నేను మేము ఉండేసి టౌన్ నుంచి మా కాలేజ్ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుండంది నాకు జర్నీ వన్ అండ్ హఫ్వర్